హలో ఆ ఇన పడుతుంద అండి ఆ హలో ఇన పడుతుందా
ఆ వినిపించిందండి
ఆ తిన్నారాండి
న్నారా ఆ తిన్లేదండి మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి బాగున్నారా
ఏదో అలా ఉన్నామండి మీరు బాగున్నారా
మేము ఏదో ఉన్నామండి ఉండాలంటే ఉన్నాం అంతే
ఏమండి ఎంత మాట అన్నారు చే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు
అంటే అండి లైఫ్ అంటేనే కష్టాలతో కూడుకున్నది కదండి
అవ్యో ఇంత పెద్ద మాట అనేసారండి ఏం కష్టాలు ఉన్నాయి మీకు
ఇంకా కష్టాలు అనేవి చెప్పలేనివండి చాలా ఉన్నాయి
అదే ఒక రెండు చెప్పండి నాకు తెలుసి మీరు చాలా ఉన్నాయంటారు ఒక రెండు చెప్ప
అవునా చాలా ఉన్నాయని తెలుసు కదండి మళ్ళ అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతారు
చాలాలో ఒక రెండు చెప్పండి చాలా పెద్ద కష్టం చెప్పండి
చాలా పెద్ద కష్టమా
ఆ
చాలా పెద్ద కష్టం అంటే ఈ కష్టాల గురించి వద్దులేండి ఇప్పుడు
వద్దులేండి ఒకటి చెప్పండి చూద్దాం మీ కష్టాలు ఎట్లుంటాయి ఎలా ఏ టైప్ లో ఉంటాయి చూస్తాం మేము కూడా
అంతే కదండి మనుషులన్నా
అదే ఏం కష్టమో చెప్తే మేము తెలుసుకుంటాం
ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క కష్టం ఉంటది కాండి
అదే అండి అదే వేణు అనే మనిషికి ఏం కష్టం ఉందో నేను ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నాను
ఆ చాలా ఉన్నాయండి అవి ఇక్కడ చెప్పుకోలేనివి
వన్ వన్ చెప్పండి
అవున్న అంటే అదే అండి మామూలు మాట్లాడేదిప్పుడు చెప్పొచ్చు కానీ ఇలాంటి ఉన్న చెప్పకూడదు
పర్లేదండి అది చెప్పుకోలేవి ఏమి చెప్పుకోకుండా చెప్పదలుచుకున్నవి చెప్పండి
అదే అండి చెప్పుకోలేనివే చాలా ఉన్నాయండి చెప్పదలుచుకునేవి అయితే చెప్తే చెప్పేవాడి కదండి
అదే చెప్పండి అయితే మరి
అయి చెప్పుకోలేనివి అని చెప్తున్నా కదండి
అయ్యో అయ్యో కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే మీకు
అవునండి లైఫ్ అనేది ఒక కష్టంతో కూడుకున్నది ఇంకేం చేయలేము
తొందరగా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి
అవునండి ఏ విధంగా చెప్పగలరు
ఏమో నాకు సెవెంత్ సెన్ చెప్తాంది అట్లా సెవెంత్ సెన్సో సిక్స్త్ సెన్సో చెప్తాందండి నెంబర్స్ మర్ఛి అ సెవెన్ తో ఎయీతో చే చెప్తానంది
అవునా నైన్త్ సెన్స్ కదా
నైన్ లేవండి ఎయిటే ఉన్నాయి అది కూడా కష్టం ఎయిట్ కూడా ఎడ ఎతుక్కోవాల ఎల్లి ఎతుకోవల ఏఇట్ ఎక్కడ ఉన్నాయా అని
అది ఎయిట్ లేవు కదనే నాకు తెల్స్
నేను డిఫరెంట్లండి లేదు లేదు ఇది ఎయిట్ పక్కన వాళ్ళ కష్టాలు తెలుసుకునేది ఎయిట్ ఆ
ఆహా మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నారా దీన్ని
అవునవునండి
అవునండి మీరెలా చెప్పగలరు అలా
అండి కొన్ని శక్తులు ఉన్నాయన్నమాట మాకి
ఓహో మీరు దేవత అండి
ఆ దేవత గాదు దయ్యము
ఆ మళ్ళీ ద దేయం అయితే ఇప్పుడు హాని కలిగిస్త వస్తాయి కాని మంచి ఎలా కోరతాయండి ఆ ఇవి ఇవి కాదండి అసలు దయ్యాలనేవి మంచి దయ్యాలంటే అంటేనే అవి మంచి
లేదు లేదు కొన్ని మంచి దయ్యాలు ఉంటండి నా అలాంటివి మీ
అంటే మంచి దయ్యాలంటే ఏం చేస్తాయండి
మంచి దయ్యాలు అంటే మంచి మంచి చేస్తాయి
కాదండి ఎందుకు ఆన్సర్ ఎలా చెప్తున్నారు మంచి దయ్యాలు మంచి చేస్తాయని
ఆ మ చె ఇప్పుడు కాదు నకు చెప్పేది విను ఆ చెడు దయలో చెడు చేస్తాయ లేదా
ఆ అదే మీరు ఏం చెప్తారంటే నార్మల్గా చెప్పుకుంటూ పోతున్నారు మంచి దెయ్యం మంచి చేస్తుంది చెడు దయం చెడు చేస్తున్నాడు ఇప్పుడు చిన్నప్పుడు మనం కవి పరిచయం రా రాసేవాళ్ళం చూడండి ఎగ్జామ్ లో వచ్చినప్పుడు ఇతడు చాలా గొప్పవాడు కీర్తి గల వాడు అడు అని చెప్పేసి అడ చెప్తారు కదా మీరు ఆ విధంగానే చెప్తున్నారు
నేను చెప్ గ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అంటే నేను మంచిదయ్యం కాబట్టి మీకు అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నా అదే ఎగ్జాంపుల్ ఇంకా
ఏ విధంగా చెప్తారండి మంచి అని
ఏం నన్ మంచిదాయ్యమనా నేను మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా కదా అవును అదే అదే పయింట్ స్కేల్ లైన్ అన్నవే
అవునా ఏమండి మాట అంటే ఇంక స్కేల్ అవన్న అంటునారూ ఎప్పుడు చూసినా చదివేదైనా మీరు మాట్లాడేది
అది స్కేల్ పెన్సిల్ చదువుకే సంబంధించిన కాదండి వేరే వాటికి కూడా సంబంధం ఉంటాయి మీరు మీరు చూడండి ఆ మీరు చూడండి స్కేల్ పెన్సిల్ అంటేనే చదువుకు రిలేట్ రిలేట్ అవుతున్నరంటే మీర ఎంత టాపర్ అయ్యుండల
శభాష్ అవునండి టాలెంట్ ఏం లేదండి అంటే అవన్నీ తెలుసు కదండి అంటే నాకు ఎక్కువ పక్కన వాళ్ళ తేప్పించుకొని అట్లా అలవాటు ఉందండి స్కేలు పెన్సిల్ అవన్నీ అవున అవునండి
ఎగ్జామ్ లో కూడా స్కేళ్లే పెన్సిల్
స్కేల్పెన్సిల్ తప్ప ఏం అడగానండి నేను ఇంకా అట్ల చాలా మందితో తీసుకున్న అది ఎవరో గుర్తులేదండి అంతే నే నేను ఎంసీలో కూడా అండి చాలామంతా నేను ఒక పెన్ను తీసుకొని పోయేవన్న అంతే
ఆ మీరు టాపర్స్ లేండి మీకు ఒక పెన్ ఉంటే చాలా అంత
లేదు లేదండి టాప్ చెప్పేది కాదు కాదు చెప్పేది అండి టాప్ పర్స్ అంటేనే స్టిక్ పిన్స్ ఏందబ స్కేలు పెన్సిల్ అవన్నీ తీసుకొని పోతరు కానీ మేము అలా కాదు
అవన్నీ ఎందుకు తీసిపోతది తెలుసా మీకు మీకు తెలీదు కదా నేను చెప్ చూడండి వాళ్ళకి ఆన్సర్లు రాసేకి రాదనమాట అట్ల కనీసం స్టైలింగ్ అన్న చేస్తే హెడ్డింగ్ డిజ్ జైన్ చేస్తే దానితోన ఇంప్రెస్ అయి మార్కులు ఏమన్నా ఇస్తారు ఏమన్న సర్వాళ్ళని
ఆ
ఒక తెలివితో స్టిక్ పెన్లు స్కేల్ పెట్టి లైన్లు గీసేది డబ్బాలు వేసేది అట్లా చేస్తారు
చూడండి మీరు టాపర్ని మీ టాపర్ తెలివి మా దగ్గర చూపిస్తున్నారు ఇప్పుడు
కాదుండు ఇంటెలిజెన్స్ ఏం చేస్తారు ఒక పెన్ తీసుకుని వి ఆచ్చిన ఆన్సర్లని పట్ట పట్ట పడి రా కుంటేళ్ళిపోతారు ఎందుకు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు చు నే వాళ్ళు రాసిన ఆన్సర్ కరెక్ట్ వాళ్ళకి అవుటఫ్ మార్క్స్ వస్తయని వాళ్ళకి తెలుసు అనమాట చూడు
నేను అంగీకరించట్లేదండి
లేదండి మీరు చెప్పే ఆన్సర్లన్నీ నాకి
మీరు కాదు మీరు నేను ఏం చెప్పినిన అంగీకరించరు అది నాకు తెలుసు
లేదు లేదండి మీరు నమ్మట్లేదంతే మీరు ఇప్పుడు మీ మీకు తెలుసు అది టాపర్ ఏ విధంగమ్ టర్ ఏం చేస్తారు ఏం లేదు ఏం కథ అని మీరు కూడా అంగీకరించట్లేదండి నేను చెప్పేవన్ని నేను ఒకటన్న అంగీకరించిన మీరు అదిగానీ అంగీకరించట్లేదు ఆ మీరు టాప్ అంటే ఒప్పుకున్న కదా
టాపర్ అని ఒప్పుకున్నది కదా మీరు టాపరనీ ఒప్పుకో
నేను అంటే ఇప్పుడు నీ నిజమయితే నేనే ఒప్పుకునేవాడిన్ని ఇప్పుడు నిజం కాకున్నప్పుడు ఒప్పు కొన్ని వేస్ట్ కదండి
సేమ్ పాయింట్ అంటే సేమ్ కాపీ పేస్ట్ చేయండి నెల నాకు కూడా
ఎందుకండి ఎప్పుడు కాపీ పేస్ట్ చేస్తారు
ఇవి నాకు చెప్పే ఊపిక లేదు కాట్టి కాపీ పేస్ట్ చేసుకోని మీడేలాగా మీరే మీకే రివర్స్
అయ్యో ఇదేందండి చిన్నప్పుడు ఎవరైనా మనం తిడితే రివర్స్ రివర్స్ అంటాం చూడండి ఆ విధంగా మాట్లాడుతున్నరు
మేము చిన్నపిల్లలమండి అలానే మాట్లాడతాం మీరంటే పెద్దోళ్ళు ళ్ళు బెంగళూర్లో ఉండేవాళ్ళు
అయ్యో మీరు అనంతపూర్లో ఉండే వాళ్ళంతా చిన్నోళ్ళ
అలంటిపూర్ అంతా చిన్న చిన్న పిల్లకాయలు మేమంత
అవునా పి ఎందుకండి ఆ విధంగా ఆలోచిస్తారు
ఏమో అండి మా బ్రెయిన్సక్కడ ఆగిపోయినయి
లేదు లేండి మీరు కూడా ఏదో ఓరోజు
ఆ ఐపి సాలిడైపి పెయినామంటే ఇంగ ఏంది అయ్యేది ఇంగ ఐఏఎస్ అంటే ఇప్పుడు వెతకాలి దాని మీనింగ్ నేను ఆ ఇన్ లో అరెస్ట్ అయిన స్టూడెంటా
అరెస్ట్ అయిన స్టూడెంట
ఆ
లేదండి సరిగ్ లేదు ఇది
ఆ సరిక లేద వెదుకుదాం
ఆ కొంచెం మంచిది ఏమన క్రియేట్ చేయయండి ఇప్పుడు ఐపీఎస్ బాగా క్రియేట్ చేసినారా
ఆ ఈన్ అదే రేపు దీనికోసం ఒక రీసెర్చ్ చేసి రేపు చెప్తా
అవునా మీరు ఎట్లా అండి కన్ క్రియేటర్స మీరు ఏమన్నా
లేదండి ఆక్స్ఫర్డ్ డిక్షనరీల వెతకాల లేకుంటే మా ఫ్రెండ్ ఉన్నాడు వేను ఒకన అబ్బాయి ఆ అబ్బాయిని అడిగి కనుక్కొని చెప్తాం
ఆ పిల్లోనికి ఏం తెలుసండీ ఓ మీరు అందరినీ ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతుండ హేళన చేయకూడదండి ఒక మనిషిని
నేను ఎప్పుడు హీళన చేయను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఏమంటే గొప్పళ్ళు ఒప్పుకోర అమాట్ట మేము గొప్పవాళ్ళు అని వీళ్ళు చెప్పుకోరు
గొప్ప వాళ్ళని కాదండి మీరు దాన్ని హేళన చేస్ స్తునారు అంతె అక్కడ అక్కడ గొప్ప వాళ్ళు ఏం లేదండి
హేలన అనే దాని మ మీనింగ్ కూడ తెలీదండి నాకు నేన్ చేయలేని
హేల్నా మీకు తెలుగు రాదా అండి
మాకు తెలుగు రాదు ఇంగ్లీష్ అది ఏంది రాదు నేను మాట్లాడి తెలుగునే కదండి మరి తెలుగు రాదా అంటన్నారు ఆ అట్లా కొన్ని పదాల మీనింగ్స్ తెలిదు అని అర్థం
అదే అండి నే నేను అదే కదండి అంటుండేది
ఏమండి
నేను అదే కదా అంటున్నా మీకు తెలుగు సరిగ్గా రాదా అని
ఆ రాదని నేర్పిస్తారా మాకు కొంచెం
ఆ నేర్పిస్తామండి నాకు మంచిగ వచ్చండి ఆ లేదు ఫ్రీగా అండి నేను నా నాది మంచి నాది మంచి మనసు కాబట్టి నేను అన్ని
మీను చ ఆ నేను ఒప్పుకుంటాను మీ చాలా పెద్ద మంచి మనసు స్వచ్ఛమైన మనసు తెల్లటి మనసు
తెల్లకి మనసు స్వచ్ఛమైన మనసు అక్కడి వరకు ఓకే అండి
అదే అండి స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైనది ఆ తెల్లగానే ఉంటుంది టుంది కదా అండి
అంతలేదు ఎవరండి చెప్పింది ఇప్పుడు బ్లాక్గా ఉన్నప్పుడు అదేమన్నా
ఏమో అండి స్వచ్ఛమైనదంటే తెల్లగా ఉంటదని మాకు స్కూల్ లో చెప్పింటారు
ఓ మీ స్కూల్ లో సరిగ చెప్పలేదండి అలాంటి
చెప్పినారండి మాకు స్వచ్ఛమైనది అంటే తెల్ల తెల్లనైనది అని
అయ్యో తెలుపుదనమే మీకు స్వచ్ఛమైనది అంటున్నారు
అవును ఆహ చీ చీ కట్లకదు అట్లాక అట్ల కదు స్వచ్ఛమైనది అనగా దాని యొక్క మీనింగ్ తెలు తెల్ల
తెల్లవర్ణంంతో ఆ ఓ వచ్చేన్నారు కదండి ఇప్పుడే
పదాలు మిస్ లీడ్ అయిపోతున్నయ్
అవునా పర్లేదు లెండి నేర్పిస్తాలెండి
ఇంకేమండి ఏం చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారా పడుకున్నారా సెల్ చూస్తున్నారా చాటింగ్లు చేస్తున్నారా మీ ఫ్రెండ్స్ తో
ఎవరు లేరండి చాటింగ్ చేయడానికి
అయ్యో అయ్యో ఫోన్ కాల్స్ చేసి మాట్లాడొచ్చు కదండి మీ ఫ్రెండ్స్ తో
ఎవరు ఉన్నారండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నా ఇక్కడ నిజంగాండి నవ్వుతారు
ఆ భలే కామెడీ చేసారండి మీరు
లేదండి నిజమండి మాతో ఎవరు చాటింగ్ చేస్తారండి అంత ఏం లేదండి ఆక్క ఆ కాలాలు పోయినియండి
అలా అనే వాళ్ళ దగ్గర పది మంది వంద మంది ఉంటారండి మా
లేదు లేదండి మీరు తప్ప తప్పుగా అపార్ధం చేసుకుంటున్నారు అలా ఇక్క
పతాలు తపార్థాలు ఏం లేవండి
లేదు లేదండి మీరు తప్
అయ్యయ్యో ఆ సరేలేండి మరి మరి వేరొక కాల్ లో మాట్లాడదాం మనం
ఆ సరే అండి ఉంటానండి బాయ్